ఆ వినిపిస్తుంది
ఆ
ఆ బాగున్నా నువ్వు బాగున్నావా
బాగున్న ఏం చేస్తున్నవు
ఏం చేయాల పనుకుని ఉన్నా
చదువుకోలేదా
ఆ ఇప్పడి వరకు చదువుకున్నా
హ్మ్ ఏంజదువుకు నేను ఏం చేయట్లే
తిన్నావా
తిన్నా నువ్వు
ఆ తిన్న
అవున
ఏం తిన్నావ్
పప్పన్నం నుగుడ అదలే
నేను పప్ప అన్నం ఇంకా దొండకాయ కూడా తిన్నా.
అవునా
మ్
ఉహు
ఏం చదువుకున్నావు
ఏం చదువుకున్న ఆప్టిట్యూడ్
రీజనింగ్ చదువుకోలేదా
గుడ్ రెండు కలిపి
జన్కో పోలేదా
పోలేదు హాలిడేస్ అన్ హాలిడేస్ కదా
ఓ మచ్చిపోయా అ
ఉ మీ ఫ్రెండ్ ఎప్పుడు వచ్చేది మిస్ అయితున్నా
వస్తది నాలుగు రోజుల్లో ఏ ఫ్రెండా నా బెస్ట్ ఫ్రెండా నా ఫ్రెండా
ఇద్దరు
ఇద్దరు వస్తరు వచ్చే టైంకి నెక్స్ట్ వీక్ మండే కంతా వచ్చేస్తరు ఏమో మా రూమ్మేట్ వెళ్దామంటుంది నాకైతే వెళ్ళాలని లేదు.
నాకు కూడా పోవాలనిలేదు ఫోటోలు తీసుకోవాలి కదా.
ఒక రోజు పోయి తీసుకొని వస్తే అయిపోతది ఓక్ రెండు రోజులు ఎత్తుకొని పోయి మార్చుకొని మార్చుకొని
టైమ్ డేట్ పడుతది కదా
ప్పకుండా తీసుకుంట రెండిట్లో అడిగితే మచ్ పోయాం ఆ రోజు అని చెప్పొచ్చు
చూద్దాం ఎట్లయితదో
ఏమో
అయిన పోయినా మనం ఏ రోజైతే పోతామో ఆ రోజే ఫోటోలు తీసుకొని వచ్చుకోము ఆరోజే ఆ రోజే మనకి ఏం జరిగిండదు ఎక్కడికి వెళ్ళిండము ఏం తీసుకుని రాము
ఎక్కడికి పోకపోయినా జస్ట్ ముందు నిలిచ చోనన్న ఫోటో తీసుకోంటే ఒక రెండు ఫోటోలు పెరిగేవి తిప్పి తిప్పి కొడితే ఒక మూడు నాలుగు ఉంటాయి
రోజయితే పోతాో ఆ రోజే మనకి ఏం జరగదు ఊరికిపోయి కూర్చొని వచ్చేస్తాం
అది ఖచ్చితంగా మనం పోయినామంటే కన్ఫామ్ జరగదు
ఆ ఏందో
ఇంకేమైతే
ఏం ఏం చేయట్లే
మ్
ఏమంది నిన్న మీ ఫ్రెండ్ గంటసేపు మాట్లాడినావు
నా బాధలు చెప్తా ఉన్నా వింటా ఉనింది వాళ్ళ బాధలు చెప్పింది నా బాధలు చూసి పాపమనింది మ్
ఏమొ అందరు అందరూ అట్లే ఊర్రు మ్
యింది సెండ్ ఆఫ్ ఇద్దామని కూడా అడిగింది ఆ ఫ్రెండే మ్
ఆ
వెళ్ళేటప్పుడు నాకు చెప్పు నేను సెండాఫ్ ఇస్తా నేను సెండాఫ్ ఇస్ ప్త రేపు చెప్పు నీకోసమే వస్తాను అనింది మళ్ళీ నేను అనుకోకుండా సడన్ గా స్టార్ట్ అయిపోయిన ఆ రోజు నైట్ అనుకోలేదుగ నెక్స్ట్ టే అనుకున్నా కదా అప్పటికప్పుడు అనుకొని సిక్స్ కు అయిపోతే సిక్స్ కు కాల్ చేసి స్టార్ట్ అవుతానంటే సిక్స్కో సెవెన్కో సేవన్ కు అనుకుంటా ఇప్పుడు వరకు బయటుండి ఇప్పుడే వచ్చాన ఆ మళ్ళా రాలేని ఇప్పుడే ఏమనుకోద్దు అని సెండాఫ్ ఇచ్చింది నా బెస్ట్ ఫ్రెండ్ అప్ ఇప్పుడు ఎప్పుడు మెసేజ్ చేస్తుంటది ఫోన్ చేస్తుంటది నేను ఒక దాని ఉన్నా అని పట్టించుకొనే నేది అరవై ఐదు మందిలో
ఒకరు మ్ హు చాళ్ళే ఒక్కరు ఎవర్ ఎవ్ ఎవ్ ఇక్కడికోచ్ నప్పుడు చూసినావ్ ఎవ్వరు చేసినారు చెప్పు నాకొక్కరన్న
థర్టీ ట్వంటీ సిక్
ఆ దండాలమ్మా వాళ్ళకి
వాళ్ళు వాళ్ళతో పాటు వీళ్ళు ఫిఫ్టీ ఫోర్ ఫోర్ కూడా పోయి చేసుకున్నట్టున్నారంట ఇంటర్న్షిప్
అవునవును ఫిఫ్టీ ఫోర్ ఫోర్ కూడా వాళ్ళతో పాటే వీళ్ళు నలుగురు వాళ్ళిద్దరు
స్స్ లేదా ఫిఫ్టీఫోర్ కి ఫోర్ కి
కాదు ఇప్ వీళ్ళది ఏమైంది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఏంది అసలు వాళ్ళది అసలు స్టార్టింగ్లో చూసి ఏంది తని వీళ్ళ షో అన్
స్టార్టింగ్ లో ఏం చేశారు హైలైట్ అయిందో చెప్పదా నేను ఫస్ట్ జాయిన్ అయేటప్పుడు లెట్రిచ్చేటప్పుడు ఇలాగ మహేశ్వరి వాళ్ పేరెంట్స్ క్లోజర్ అని చెప్పాను కదా అప్పుడే వీళ్ళు ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వీళ్లిత్తరున్నారా మ్యామ్ లెటర్ ఇచ్చి రోచె వారిచింది ఫిఫ్టీ ఫోర్త్ ది ఫస్ట్ కౌన్సిలింగ్ లోచ్చింది ఎస్వి యూనివర్సిటీ
ఆహా అంటే వీళ్ళిద్దరికి ఒకేదా ఒకే చోట రావాలని పెట్టుకున్నారా
మళ సెకండ్ కౌన్సిలింగ్ లో ఇక్కడ పెట్టుకున్నారు అప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ లో నేను వచ్చింది ఫస్ట్ కౌన్సిలింగ్ లో
అవునవును ఫస్ట్ కౌన్సిలో ఏమి వచ్చింది
రాలేదు అప్పుడు వాళ్ళిద్దరిని చూస్తే అప్పటికప్పుడు జరాక్సులు కావాలంటే పోయి తీసుకొని రావడము చూడ్డము హడావిడి హడావిడి చేసి పెట్ ట్టాడు ఆ అబ్బాయ్ ఆ అమ్మాయ్ ఫార్టీ ఫైవ్ వాళ్ల అమ్మ కూడా అయినాగాని మొత్తం తనే చూసుకున్నాడు బయ్
ఫిఫ్టీ ఫోర్ నే నేను నాకు తెలీదు అంతా క్లాస్ లో వీళ్ళు అట్
మళ్ళా క్లాస్ లో నాకు ఫస్ట్ మెసేజ్ చేసింది తనే ఫార్టీ ఫైవే ఏదో నోట్స్ కోసము క్లాస్ అంటే అప్పటికి గ్రూప్స్ కొత్తగా ముందు రోజే మా గ్రూప్ క్రియేట్ చేశారు నెక్స్ట్ టైమ్ మెసేజ్ చేసింది ఇలా గా నా పేరు ఇది నేను ఇలాగ మీ క్లాసు అని
గ్రూప్ లో నెంబర్ చూసి నీకు చేసి
ఆ నేను ఎలా తెలుసు నీకు అంటే ఏదో రీజన్ చెప్ చెప్పింది నువ్వు కూడా నేన్ జాయిన్ అయిన రోజే కదా వచ్చావు సో అలా తెలుసు నువ్వు ట్రిప్లీ అని అది ఏదో చెప్
నేను ఒచ్చిన రోజు ఏంది నాకు ఎవ్వరు కనిపిలేదా నేను లేకపోతే నేనే
నేను వచ్చిన రోజు ఎంతమంది అంటే నేను ఎయిట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఇంకా కొంతమంది గుర్తు లేదు మల్ల నేనేమి ఫస్ట్ డేనే కూడా రాలా
నెన్ లాస్ట్ రోజ్ నేను కూడా వచ్చిండేది ఇంకా ఈ రోజు లా థర్టీ
చింది నేను వచ్చింది ట్వంటీ ఎయిత్ అనుకుంటా మేమందరం జాయిన్ అయిపోయిక లాస్ట్లో వచ్చావ్
ఊ ఆగస్ట్ థర్టీయా వచ్చింది జూలై థర్టీనా ఆగస్ట్ తర్టీ ఆగస్ట్ తర్టీ ఏలే ఆగస్ట్ థర్టీ వచ్చినా మరి సెప్టెంబర్ ట్వెల్త్
మళ్ళా సెప్టెంబర్ ఫోర్ వచ్చి జాయిన్ అయిన ఫోర్ త్రీ యో
నేను సెప్టెంబర్ ట్వెల్త్ వస్తే ఇంకా ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఏం క్లాసెస్ జరగవంటే మళ్ళీ ఎళ్ళి మరి సెప్టెంబర్లో వచ్చిన సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్
సెప్టెంబర్ అప్పునుంచీ జరిగినాయ్ క్లాసెస్
అయినా డిఫరెంట్లే మన క్లాసోళ్ళు అంతా
అందరులాగుండ్రు స్టార్టింగ్ ఆ ఏందో ఆ మెయిన్ బిల్డింగ్ లో ఉన్నం ఇప్పుడు కొత్త కొత్త మొహాల్
ఆ నిజంగా ఫస్ట్ ఇయర్ మొత్తం నాకసలు నెంబర్ ర్లే తెలీదు అందరివి పేర్లు తెలీదు ఆ ఆ
కొంతమంది అయితే వేరే వాళ్ళచ్చి కూర్చునే వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ అని
అవునవును కొత్తోళ్ళు
స్టార్టింగ్ లో ఇంకా వేరే బ్రాంచ్ల్ని గ్రూప్ లో జాయిన్ చేసేసి మళ్ళా వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి థర్డ్ కౌన్సిలింగ్ ఆ వేర బ్రాంచ్ లో మెకానికల్ అబ్బాయి నీ మన గ్రూప్ యాడ్ చేశారు వీళ్ళి టూ థర్డ్ త్రీ యాడ్ చేస్తే అ వాళ్ళు మెకానిక్ వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ ముందంత మెకానికల్ వాళ్ళు కదా
వీళ్ ఫ్రెండ్స్ అందరు మెకానికల థర్టీ త్రి ఎయిట్ ఫ్ర
ఆ వాళ్ళందరు ఫస్ట్ ఇయర్ అంతా ఉండిది మెకానికల్ వాళ్ళతో వాళ్ళోచ్చి ఏ కౌన్సిలింగ్ లో వచ్చి అంటే థర్డ్ కౌన్సిలింగ్ లో వచ్చాను వెల్కమ్ టు ది బ్రాంచ్ మా వాళ్ళయక్షన్ చేయలేదు అప్పుడు ఇదిద్దరు స్టార్టింగ్ లో స్టార్టింగ్ అ ఇప్పుడే నువ్వింక రాను కూడా రాలేదు అనుకుంటా లె వినాయ చవితి హాల్డేస్ నేన్ రెండు రోజులు లేటుట్గా వచ్చన్న కదా అప్పుడు ఇంట్లో ఉన్ననన్నన్
నేన్ కూడా అంతే వినాయక చవితి అయిపోయిన తర్వాత వచ్చిన
ఉ అంతకు ముందది అంతకు ముందు వేరె మెకానికాల్ అబ్బాయిని మన గ్రూప్ల ఆడ్ చూసి వీళ్ళు రచ్చరచ్చ చేసి పెట్టారు వెల్కమ్ టు ది బ్రాంచ్ న్యూ బ్రాంచ్ ఏ కౌన్సిలింగ్ అంటే ఫోర్త్ కౌన్సిలింగ్ అన్నాడు వాడు ఫోర్తో థర్డో
మరి ఓవర్లే థర్టీ త్రీ ది నాక్ చూస్తే కోపమ్ వస్త మరి హచ్ర్ నిజంగా అంటే షో అంటే షో రెచ్చ కొడ్తారు తెలుసా వాళ్ళు
మాములుగా థర్టీ త్రీ టూ కి ప్రపోజ్ చేసాడని తెలుసా
తెలుసు తెలుసు టూ క్ ప్రపోజ్ చేసినాడు ఆమె యాక్సెప్ట్ చేసింది సివిల్ వాళ్ళు పోయి అ అక్సీ ఆక్సిప్ట్ చేయలేదు సివిల్ వాళ్ళేళ్ళి వారితో గొడవ పడ్న్నారు
ఆ గోడవ గురించి నాక్ తెలిదే తెలిదు అవది కూడా ప్రపోజ్ చేసింద త్రీ టూ లో తెలిసింది అది కూడా ఆపిల్ ట్వంటీ టూ చెప్తే
అవునా సెకండ్ ఇయర్ లో ఉన్నప్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే అనుకుంటా చేసింది వా
లేదు ఫస్ట్ ఇయర్ లోనే అంట స్టార్టింగ్ లోనే అంట స్టార్టింగ్ లోనే ప్రపోజ్ చేసేసి రిజెక్ట్ చే చేస్తే ఆయన డిప్రెషన్ లోకి వెళ్లడంట అప్పుడు ఈమె డిప్రెషన్లోంచి బయకి తీసుక్
ఆహా నాక్కుడా సెకండ్ ఇయర్ లో తెలిసింది వాడప్పుడే చెప్పినాడు అని కానీ మళ్ళీ వాళ్ళు ఉన్నారు కదా
కానీ వాళ్ళు ఇప్పుడు బాగా మాట్లాడుకుంటారు తెలుసా వాళ్ళు టూ థర్టీ త్రీ ఫోన్ చేస్తుంటద ఆ పిల్ల మొన్న ఏసీ తగ్గిచ్చేగూడ తర్టీ త్రీ కి కాల్ చేసింది ఏసీ తగ్గిచు అని
ఓయబ్బా ఉమ్ తెలీదు ఉమ్ నాకు కూడా ఎవరు అమ్మాయిలే చెప్పినారు అమ్మాయిల్ తే ఇట్ల పోయ్యి వాడు గొడవ అన్నారు సివిల్ వాళ్ళు హాస్టల్ లో
స్టార్టింగ్ లో నాకు ఎయిర్ ఫ్రెండ్ గా ఉండేటప్పుడు అప్పుడు నన్ను అడిగేడు ఇలా ఆ అమ్మాయికి ఏమి ఇష్టము ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అవన్ని నన్ను అడిగితే నాకెలా తెలుస్తాది నేను ఫస్ట్ టైం కదా ఈ కాలేజ్కి వచ్చింది
మ్ ఎంటో లే వాడు వాడికి ఎంతమంది నచ్చుతారు అసలా
కనిపించిన ప్రతి ఒక్కరు మళ్ళ నెల్లూరు అమ్మాయి ఒక అమ్మాయి నచ్చిపోయి ట్వంటీ సిక్స్ను అడిగాడంట ఆ అమ్మాయి ట్వంటీ సిక్స్ ఫ్రెండ్ ఆ వేరే అంటే ట్వంటీ సిక్స్ కి అలా
ఆహా వాడేందో స్వామి మా జూనియర్ మా జూనియర్ కూడా నచ్చిందని చెప్పినాడు వాడు
ఏవరు కుందానానా కుంది సారీ లెవెను నీ నీకెవరు చెప్పారు
సాయి చెప్పు నేను ఫిఫ్టీ అయిట్ చెప్పిన ఏమన్నాడంటే మనం సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు వాడుండి మీ జూనియర్ బాగుందంట
బ
మీ జూనియర్ బాగుందంట ఇట్లా వాడిక్ నచ్చిందంట అంటే అవసరమా మూసుకొని ఉండండి అది ఇది అని తిట్టిన అప్పడి నుండి చెప్పిలేఆడుఆ
ఏందో వాడు రోజు అన్న అన్న కూడా చెప్పాడు
ఏమని
ఇట్ల వాడితో థర్టీ త్రీ తో వాడితో కొంచం జాగ్రత్త
నిజంగా వాడు వద్దులే
మములుగా కాదు ఊరికె రిలేషన్స్ చేల్లి చేల్లీ అం టనే పిచ్చి పిచ్చిగ మాట్లాడుతాడు ఆపిల్ సిక్స్టీ గురించి ఎంత తప్పుకు మాట్లాడాడో గ్రూప్ లో వాళ్ళ బాయ్స్ గ్రూప్ లో
సిక్స్టీ గురించా
టీ సెవెంటీన్
వాళ్ళ ఇద్దరి గురించి మాట్లాడ్ నా
మాట్లాడాడు నేను నా కళ్ళతో చూసి ఇంక నాకు పిచ్చ కో వచ్చింది చెల్లి చెల్లి అంటానే ఇట్లా ఏదో అన్నాడు అదేదో అన్నాడు ఫస్ట్ ఊటి లోనే ఓ కసారి అని ఉన్నాడు అప్పుడే ఎయిట్ నాతో అంటే నేను నేను చెప్తాను ఇలాగా సిక్ టికి ఇలాగా తట్టిత్రి తో జాగ్రత్తగా ఉండమని మాట్లాడోదంటే అప్పుడు నేను చెప్పిన మళ్ళీ అంటే నువ్వేక్కడ పోసెస్ ఫీల్ అయ్యేల చెప్తున్నవ్ అనుకుంటారు అవసరం లేదు నువ్వు చెప్పోద్దు చెప్పద్
అదేగా కాద కాదు ఇప్పుడు వాడు అమ్మాయి గురించి అంటే అం అందరి గురించి అట్
అది తెలిసిందే కదా అట్లే మాట్లాడుతాడు అద్ ఇప్పుడు నేను లేనప్పుడు కుడా నా గురించి మాట్లాడుతారు కదా వాళ్ళు అంటే అప్పుడు ఏయిట్ డంటే నేను ఉన్నప్పుడైతే మాట్లాడు నేను లేనప్
అదే ఇప్పుడు మన ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు మన క్లోజ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు మా ట్లర్రు వాళ్లు లేకపోతే మాట్లాడుతారు సరేలే వద్దులే అయిన ప్రతిదీ ఏంది ఏం చేసినా పోయి ఇడ్క్ చెప్ ప్పేది ఏం చేసినా పోయి చెప్పేది కొంచం కూడా నాకు ఫ్రీగానే ఉండలేను తెలుస నేను కాలేజ్ లో
వాళ్ళ అమ్మాయిల గురించి మాట్లాడేది విని ఫిఫ్టీ ఫోర్ వచ్చి వెళ్ళతో అన్నాడంట ట్వంటీ వన్ వాళ్ళతో ఇలాగా వాళ్ళు అమ్మాయిల గురించి చాలా తప్పుగా మాట్లాడతారు ఐదు నిమిషాలు అబ్బాయిలం మేమే విన